హలో
హాయ్ అండి
హుమ్ హాయ్ అండి
చెప్పండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఆఫీస్ నుంచి వచ్చను ఇప్పుడే కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్న మా మీరేం చేస్తున్నారు
అవునా ఈవినింగ్ టైమ్ కదా మ్యాగీ చేసుకుంటున్నా నేను
అవునా మ్యాగీ అంటే ఇష్టమా
ఆ మ్యాగీ నూడిల్స్ అటుంటే ఇష్టమండి
అవునా అట్లాంటిే ఎక్కువ తినకూడదండి
ఆ ఎక్కువేమి తిినండి మంత్లీ వన్స్ అలా తింటం
అవునా అది కూడా ఆ కొంచెం కష్టం అన్న మాట మంచిగా రైట్ రై సేక తినొచ్చు కానీ మ్యాగీస్ నూడిల్స్ అలాంటివి కొంచెం తగ్గించి తినాలన్నమాట
తగ్గించే తింటామండి ఎప్పుడు
అన అయితే బగలేదండి మంచిగా రోజుకి ఎగ్గు కూడా తింటే కూడా మంచిదండి ఫ్రూట్స్ ఎగ్స్ ఎలాంటివి
ఆ ఆ ఫ్రూట్స్ ఇవి కూడా తింటాం అండి ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ రేట్ అయిపోయినాయి అసలు ఇప్పుడు
అవును చాలా రేటే ఉంటది ఇప్పుడు ఎండాకాలం కదా సో ఫ్రూట్స్ చాలా ఎక్కువ రేట్ ఉంటది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ అన్ని ఉంటాయి కదా సో ఆ రేట్లన్నీ కూడా దాని మీద వేసేస్తారు అనమాట
ఆవును అసలు నిన్న మార్కెట్ కని వెళ్తే పప్పయ్య కేజీ ఎయిటీ చెప్ పఢడి
అవునండి అదే మనం ఇంటి దగ్రని పండించ కున్నదయితే రోజు ఫ్రీగా తింటాంండి
అదే కదే ఇంటి దగ్గర పండించుకుంద అయితే అసలు మనకు లెక్క కూడా ఉంది
అదే అట్లు అట్టుపళ్ళు గాని గ్యాపిల్స్ కాని దానిమ్మ బొట్ట ఇవన్నీ ఇప్పుడుం ఎండాకాలంలో ఎక్కువగానే ఉంటాడి
ఆ అయి పాడపోయినా సరే పెద్దగా పట్టించుకోము మనం
ఆ అంతే మరి ఇంక ఇక మనం బయట ఉండేటప్పుడు ఇంకెలా ఉండాలని ఎంత రేట్ పెట్టాలని కొనుక్కొని తినాల్సిందే కదా మరి మనం ఎంత రేట్ అని కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళు కూడా మనక అంత అమ్ముతారు అనమాట
ఉ మ అస్లోయిస్ సీజనల్ ఫ్రూట్స్ అయితే అ ఒకక్కటే కొంచెం తక్కువ ఉన్నాయి సపోటా ఒకటే కొంచెం తక్కువ ఉన్నాయి
అవి కూడా కొన్ని రోజులు అయిపోతే అయిపోతాయి కదా తర్వాత మళ్ళీ అందరుూ ఇవే తీసుకుంటారుని మకు ఇవే రేట్స్ ఎక్కువ
ఇవన్నీ కూడాడా ఆర్గనిక్గా పెంచరు కదా ఇవన్నీ కెమికల్స్ వే కదా పండించేస్తారు
ఇతరు ఎంత తొందరగా పంట చేతి కావాలింటే ఆర్గానిక్ కాకుండానే పండిస్తారు మరి కానీ వాళ్ళకి కూడా లాభం ఉండాలి కాబట్టి చాలా ఎక్కువరేట్గానే అతారు మరి వాళ్ళు నాకు తెలుసు బ్రతికేదంత దీని మీదే ఇంకా తీసుకుంటారు లాభాన్ని కాబట్టి ఆ నష్టాన్నంతా మన మీద వేస్తారనమాట
ఇంకా మామూలు మార్కెట్స్ లో అయితే కొంచెం కొనగలం షాప్స్ లో అదే మా ఏమంటారు వెజెస్ సాప్స్ ఉంటాయి కదా ఆ సాప్స్ లో కాగాని ఆన్లైన్ లో కాగానీ అసలు ఇంత చూడడం కూడా చూడవచ్చు సమస్యలు లేదా అన్ని ఉన్నాయి టూ ఆపిల్స్ వన్ ఫిఫటీ రూపే సంత
ఉ ఎంతైనా పెట్ కొన్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. లై ఐటీ ఎంప్లాయస్గానీ అ సో వాళ్ళ వల్ల మనం కూడా స్ట్రబుల్ అవ్వల్ వస్తుంది
అవును. అసలు ఇవన్నీ. ఇంటి దగ్గరు ఉండి. ఫ్రీగా తినడానికి కూడా ఒళ్ళు నొప్పి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక. మనకి కొనుక్కొని తినాలంటే భయం వేస్త ప్లస్ మనకు నాచురల్గా. పండువి. ఇక్కడ ఏ వేవో కెమి పండిస్తారు. అవి తినేటప్పుడు కూడా సాల్ట్ వాటర్ ఇంట్లో వాష్ చేసుకుని తింటే మంచిగా ఉంటుంది.
దండి ఒక పది నిమిషాలు ఉంచి వాష్ చేసుకుని తినాలన్నమా.
హు అవును. ఇంకా ఇంక ఇంకంటే ఆ ఇప్పుడు మధ్య మధ్యాహ్నం ఫుడ్ అంటూ దాల్ రైస్ అండి. దాల్ రైస్ తెచ్చుకున్నాం.
హు మస్ ఇష్టమైనా. ఫుడ్ ఏంటండీ.
ఇష్టమైన ఫుడ్ అంటే ప్రాన్స్ కర్రీస్, బిర్యానీ. బిర్యానీ ఎక్కువ ఇష్టం. హు స్వీట్స్. స్వీట్స్ బాగా తింటాం.
ప్రజెంట్ ఎండాకాలం కాదండి. బిర్యానీస్ అవి కొంచెం తగ్గించి తినాలన్నమాట.
అవును. మసాలాలు అవి ఎక్కువ ఉంటాయి. కదా
ఉ అసలు అవి ఎక్కువ ఉంటాయి. సో దానికి ఆల్టర్ నెటివ్ కూల్ డ్రింక్ కోకోనట్ వాటర్ లైక్ జ్యూసెస్ గాని. కర్డ్ గాని అట్లా తింటూ ఉంటాననమాట.
హ్మ్ సబ్జా వాటరు.
హ్మ్ సబ్జా వా కూడా వితౌట్ షుగర్ తో తీసు నమాట లేదంటే మన మన బాడీలో సు కంటెంట్ ఎక్కువ అయిపోంది
అవును. ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ కూడా చాలా రేట్ అయింది అసల
ఫిటీ రుపీస్ బోల్ వచ్చే వన్ ఫిఫ్టీ అంటండి అదే మనం ఆ మనకి ఇంటి దగ్గర అయితే ఏందంటే అన్ని కావాలి ఉంటాది మరి ఎక్కడైతే మనం కొనుక్కోవడం తాగ చి ఇంకా మనకి హెల్త్ కావాలి అంటే బాగావుతుంది
ఆ అే ఆ
ప్రజెంట్ వెజిటబుల్స్ అవి కూడా ఎక్కువగా రేట్ లోనే ఉన్నట్న్నాయండి లైక్ చికెన్ గానీ ఎగ్స్ ఒకటే కొంచెం తక్కువయినాయి అనమాట
అవుండి అ తవునుంత పూరేట అయింది చికెన్ రేట్ ఎక్కువయినట్టుందండి
ప్రజెంట్
ఆ అవున డిడపోయి
హ
ఆ చికెన్ రేట్ ఎక్కువ అయింది
ఆ ఎగ్స్ తక్కువయింది చె పక్క ఎక్కువ అయింది సో ఒక ఎగ్స్ కూడా తిన్నా మంచిది రోజుకి ఒకటి తింటే కూడా ప్రోటీన్ మంచిగా, బాడీ క అనేది మనకి అందుతుంది అనమాట, లైక్ జుట్టు గాని ఫేస్ గాని లో వస్తూ ఉంటది అనమాట ప్రోటీన్ వళ్ మనం అండీ ఫుడ్స్ లో ప్రోటీన్ ఎలాగో తినలేం కాబట్టి డే బై డే ఎగ్ అయినా కనీసం తినాలి
ఆవు మిల్క్ కూడా త బెటర్
మ్ దాంతో ఒక ప్యాకెట్ ఆఫ్ మిల్క్ కూడా తాగితే బెటర్ అనమాట రోజు కూడా కొనుకొ తాగలేం కదా మిల్క్ ఇంటి దగ్గరంటే మనకి గేదెలు ఉంటాయి కాబట్టి, నచ్చినంత తాగొచ్చు నచ్చినంత పెరుగు కూడా తినొచ్చు కానీ ఇక్కడ స్లావుదు కద అన్ని కొనుకొని తా ఆల్రెడీ కొన్నికొనే ఉండాలి అన్నమాట
అవునండి ఇంకా అసల్ అక్కడైతే మనకీ ఆ ఏమంటరూ వెన్న వెన్న ఉండే పాలు ఉంటాయి ఇక్కడ ఆ వెన్న మొత్తం తీసేసి ఈ మిషన్స్ తో తీసేసి, ఆ పాలు ఉంటాయి మంద అక్కడ అమ్మినావైతె కాల్ కూడా అంతే
తోడు కూడా అంతే
అందులో ఉండే ఆ బటర్ పర్స్ అంతా తీసేసి మనకు ఆ ఉట్టి నీళ్ల వస్తుంది
ఆ కాని వాళ్ళ విట్టి దగ్గర ఉండేవి తినడానికి చాలా కష్టంగా
గ్యాస్ షార్ట్ ఏజ్ ప్రోబ్లెమాస్ ఒకటి
ఆ దానివల్ల గ్యాస్ కూడా ఈ మధ్య దొరకుతున్న చాలా రేట్స్ ఎక్కువైపోయినాయి, కదా బయట మనం టిఫిన్ తిన్నాగాని చాలా ఎక్వా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఇంకా పైగా తినలేం మనం
ఉఉ ఇంకా అస్సలు గ్యాస్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ పాతకాలంలా కర్రలు పెట్టి
ఆ మళ్ళీ అలానే స్టార్ట్ చేసారు ఏదా విధిగా కర్ల పోయి మీద వండుతున్నారు అనమాట, ఏదయినా ఓల్డ్ ఇస్ ఓల్డ్ హె
హమ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎస్ గోల్డెన్ డేస్ ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది అ కుంట గ్యాస్
హు ప్రజెంట్ కి వార్ అయిపోయింది కదా, సో గోల్డ్ ప్రైస్ కూడా తగ్గిపోయింది గ్యాస్ కూడా మనకి అవైలబిలిటీ లోనే ఉందన్న మాట ఉందన్నమాట
అవునండి గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకున్నాం మేము, ఇప్పుడు తగ్గిపోయింది ఇంక ఇంకా పెరుగుతాది అని అన్నారు ఆ ఇప్పుడేమో తగ్గిపోయింది
గ్రామ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ప్రజెంట్, మొన్న ఎయిటీన్ థౌజండ్, ట్వంటీ థౌజండ్కి కూడా వెళ్ళిపోయింది అండి
బాగా తగ్గితే తీసు
హుమ్ వెండి రేటు కూడా బాగానే తగ్గింది ప్రెజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అందరూ తీసుకుంటూ ఉంటారు
అవునండి ఎంత పెట్రోల్ పెట్రోల్ కూడా అయిపోయ్యినన్నారు
పెట్రోల్ కూడా బాగానే రేట్ ఎక్కువైపోయింది వార్ తర్వాత మనకి బయట నుంచి సోర్స్ అనేది ఆగిపోయింది కదా సో ఉన్న దాని మీద చాలా కాస్ట్లీగా అమ్ముకున్నారు అన్నమాట
అవును ఈ విషయం నాకు తెలియదండి ఇతే పెట్రోల్ గురించి గ్యాస్ గురించి అట తెలుసుకాని
అంటే ఎక్కడ రాకుండా ఆగిపోంద్దని చాలా మంది ఎక్కువై ఇవి పట్టుకెల్లి వెళ్ళిపొవడమే వాటర్ ట్యాంక్స్ లో పట్టి అట్లా స్టోరేజ్ చేసుకున్నారు హ్మ్
ఊ అవునా ఒకే అండి ఎంతైనా ఇవన్నీ వార్స్ అవ్వడం వల్ల ఆళ్లకి ఆళ్ళకి వారైతే మధ్యలో మనం ఏం చేసాం
హు ఉ అంటే మనకు వచ్చేది అక్కనుండే కదా ఇంపోర్ట్స్ అన్ని సో అట్లా అయిపోయాయి అన్నమాట ఇంకా వార్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ కంప్లీట్ అయినట్లు ఉంది సో అన్నీ తగ్గుతాయి అన్నమాట
అవునండి
ఉ ఏంటాండి
అవునవును వును అదే రీజన్ అయ్యి ఉంటదండి త్వరగా క్లియర్ అయిపోతే
హు క్లియర్ అయితాది అండి
సరే అండి ఉంటా
హు సరే
ఆ